హలో బనా అక్క
బాగున్నాను నువ్ బాగున్నావా
హ బావన్నా ఎమ్ చెత్తానవ్
ఏం లేదు
అన్నయ్య వాళ్ళుార్లో ఉన్నవా అత్తమ్మ వాళ్ళుర్లో ఉన్నవా
ఆ అన్న వా ల్ ఊళ్లో నె
అవునా అన్నయ్య బాగున్నాడా
ఆ బాగుండు మీరు బాగున్నారా
ఉ బానె అక్కా అవున్ మొన్న మీ చెల్లకి బాబుబుట్టిరంట కదా
ఆ అవును
ఆ
బాగుండు సూతానికి రారా మీరు
అయ్యో నాకు వీలైతే లేక్క నేను హాస్టల్ ఉంటాను
ఆ
ఇక కోచింగ్ పోతన ఈక అసలు విల్ ఇక
ఓహో మెమ్ కూడా బజ్జీల కుంటాను
అవునా మంచిష - - తందా మరే
కదిే దర్తాల
ఆ మామయ్య మంచి ఉన్నాడా మామయ్య హెల్త్ మ మ ఎ మంచిగు ఉందా
ఓకే బానే ఉన్నాడు
ఎట్లున్నాడు మా అన్నయ్య ఇట్లా ఏం చేస్తాండు అన్నయ్య
అన్న బానె ఉంన్నడు నువ్వు బాగుంన్నావు అంటాండు అన్న
హ బానే ఉన్నా నాకేంది దూందాం ఆ
ఇన్ రారాదు రెండు రోజులు ఉందు మా ఇంటికాడ
నాకు ఇంటికొత్తందుకే వీలయితలేదు
అంతేనా
ఆ నేను వచ్చినెలా అయి తాంది ఇంటికి పోనికే వీలయితలేదు మా ఇల్లు చూడ బుద్ధి అయితంది మా మమ్మీ డాడీని చూడ బుద్ధి అయితంది గాని నాకు వీలే అయితలేదు అసలు ఊ ఇగ ఇగ
ఉ
ఉ లేదు తినాలే మీరు తిన్నారా అయినా మీకు టైం పడుతది కావచ్చు ఈ రోజు ఎంటది స్పెషల్ మరి
స్పెషల్ ఏం లేవు ఇవాలా అదేంటిది ఏ ము కూర బీరకాయను టమాటో వండిన
ఎందుకు ఇయాలా ఆదివారం కదా స్పెషల్ గిషల్ ఏం చేసుకోరా
మీ పైసలు
అంతేనా
ఏం చేదం
ఇంగ తప్పతదా
ఆ
ఉ ఎట్లున్నాడు మరి చిన్నోడు
చిన్నోడు బానే ఉన్నాడు వై ఇ ఆళ్ళురికి పోయిచ్చినాక నల్లగుండె ఒక్క రోజు అవతపుూరు ఉంది మా ఊర్ నీలు పడంగా మంచిగయ్యిండు ఉ
నీ బిడ్డ ఎట్లుంది
సూపర్
హు నా ఫోటోకి ఒక్కటే కిసులు పెడు తంది అట నాకు గట్లా అంటే ఇగ పణం ఆగుతుదా పోబుది అయితది
టంగ్
ఆ ఇంతసేపు కూడా వాట్సాప్ లో వీడియో కాల్ చేతే ఒకటే ముద్దులు పెడతాంది
పిచ్చి అంటాంది నిన్ను మీ మమ్మీ డాడీ మీ నాన్న మీ అమ్మ బానారటన
ఆ బానే ఉన్నారట వాళ్ళక్ ఊర్లు తిరుగుడు అయి తందట గద
ఇప్పుడు అన్ని పెళ్ళిలు శారీ ఫంక్షన్లు ఎక్కువ
ఆ
ఏ ఫంక్షన్ బక తప్పదు
తప్పదు మాట కావల ఏమల్ల మనసు మంచి మాట ఉమ్ ఏ రోజ్ సండే కదా ఇగ బోర్ కొడతందని ఇక తిరగనీకి పోయినాం
ఎక్కడ తిరిగి పోయిరే
ఈన్నే మా హాస్టల్ పక్కన మంచిగా ఉంటది అయితే అడ ఈ మన ఇంస్టాగ్రామ్లోనట ఇట్లా అరవై రూపాయలకు మూడు పీసులు డ్రెస్ పీసులు అని చెప్పి పెట్టిందట పెడితే మా దో ఆ మా దోస్ త్ వల్ల పిన్ని ఫోన్ చేసి తీస్ తీసుకురాపోరా అది పైసలు కొడతా నీకు అనంటే
హ్మ్మ్ హు
మ్మ్ డ్రెస్ పీస్లలకు మంచి ఉన్నాయి కుట్టించుకోనికి
హీడన్ క్లాత్ల
ఆ
మ్మ్ హ్మ్ పీసులు
ఆ అరవై రూపాయలకు మూడు మీటర్లట
మంచిన ఉన్నాయి కదా మంచిన ఉన్నాయి మనలాంటి పన్ పని చేసుకుంటే వాళ్ళు మాలాంటి వాళ్ళు గుట్టుకుంటే నడుత త
అవునవును అయితే తీసుకున్నారు ఇగ ఇవాళ టైం టు అట్లా టైం పాస్ అయిపోయింది
మ్మ్
రేపు ఏమో ఇగ కాలేజీకి పోవాలి
పోవులే కాలేజ్ తప్పద్
ఇన్ విజలేషన్ చెత్తన్న
ఆహా దానిక్ తమ్
ఎగ్జమ్స్ గద
ఓహో మ్మ్ హ్మ్ అదే
ఆ ఇక చెప్తాను ఇంకొక నాలుగు రోజు అయితే అయిపోతది
మ్మ్ ఏదో ఒకటి చేసుకోవాలగా
ఒక రెండు వందలన్న వస్తాయని చేత్తన
చెయ్
కానీ మూడు గంటలు మూడు గంట పన్నరా నిల్సునే ఉండాలి కూసుండే ఉండదు
అంతే గద
ఆ మొన్న గట్లనే ఇగ అట్లాగ నిల్స నిల్సు తినే ఇడ జాతర అయితే గుట్టెక్కిన గుట్ట ఎక్కినంకా ఫోటో తీసేసరికి మఖం అంతా గుంజుకు పోయినట్టు పడ్డది
ఓ అదే ఆ
మా వదిన మా వదిన్ నుండి ఫోటో చూసి రిప్లై సినిమా వదిన
ఓహో
రిప్లై ఇచ్చింది ఏమైంది ముఖం అంతా విక్కపోయినట్ట్ట అయిందా అని
మ్మ్
ఇగ ఇయ్యాలేమో మా మా ఊరోళ్ళు అందరు కలిసిర్ ఇక్కడ ఎర్రగట్టు గు ఇడ మన జాతి తల్ల
మ్మ్ మ్మ్ పనిపవ ఇయ్యావా ఇచ్చిందా ఏడుచ్చినవుర ఇయ్యలా అయ్య ఈ జూడును విత్ తిరువే ఈ ఇయ్యాలేదు రా ఇచ్చినా అక్కా ప్పు
కాలేజ్ అల్కి
ఇక చూడరా ఏడిచ్ ఇచ్చిందా ఏ
హలో అవునా గ
అదే వన్ వన్ జాబ్లు ఉన్నాయి. ఆ
హా ఇలవైగాలు చిరు మనూ రోళ్లు డాడి వాల్ళ డాడి వాల్ లా పెద్దనానా కొడుకు వాళ్ళ భార్య వాళ్ళ
సిరియాల
విచ్చిలి వల్ల పెద్దోళ్ల
ఆ పెద్దోళ్ళు కలిస్త పోయినం, ఆ ఆ ఫంక్షన్లో ఏమో ఫుల్లు ఉన్నోళ్ళు పెళ్ళి వేసుకుంటారు, నేనేమో ఉత్త డ్రెస్ వేసుకున్నా.
నువ్ ఫంక్షన్ పోలే కదా
పోలేదు ష అది బట్టలు కొనుక్కుందామని పోయే సరికిడగా అనిపించి, అందరు తీసుకొని పోయారు లోపలికి ఫుల్ పెద్ద ఫంక్షన్ హాల్ అది.
అవునా
ఓ మన డ్రెస్సులు ఎట్లుంటాయి ఇక
ఆ
ఇక అట్లా పోయిను అందరు మమలునే చుతారు
మరేను వస్తుం
మ దోసు మదో సు మేము లోపలి పోవద్దునుకునం గాని అందరు గుంజుకొని పోయిరు లోపలికి ఎం కాదు ర ఎం కాదు ర అని
ఊఉ మీ ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు అందరు కలిసి
ఆ అందరం కలిసే ఉంటాం మంచిగానే ఉంటాం
మీ అక్కకు ఫోన్ చెబూతున్నావా
ఆ చెస్తానా ఆ ఎక్కువ ఫోర్ వీల్ అయితలేదు అప్పుడప్పుడే
మీ అమ్మకు ఫోన్ చేసినా ఎద మరి
ఇంతసేపే చేసినా, మీ చెల్లె కూడా చేసినా కొడుకు పుట్టిందని వెళ్తే చేసి మాట్లాడినా మీ చెల్లె బాగా ఫీల్ అవుతుంది ఇక ఒత్తలేరని
అదే ఎక్కడవళ అక్కడ ఉండే ఒక్కటే ఉంటానంటే అందరు ఫంక్షన్లా పో తె వా గల్లి మొత్తం ఉంటాలేదటా ఆ గల్లిలో ఎవలు ఉంటలేరు అంటన్ ది
గరిగా ఫీల్ అవుతాంది, ఇ వత్తతి ఒక ఐదరు రోజులు అయిత ఇక వత్తతి అని చెప్పిన
మ్ ఇడుకి నేనే రమ్మం టాన ఇక నేను ఇో ఇక బజ్జిలు అమ్ముకుంటాడు అడికి పోతే మళ్ళ గిరయికపోతది అని అదే రమ్మని ఇంకేమని ఇవ్యాలా, ఆయన ఒప్పుకుంటే ఒప్పుపోతుంది ఇప్పుడు ఆయన మాట్లాడు మంచి చూసుకుంటన్నాడు కదా మా
ఎట్లా పోయినా కూడా కష్టమే కదా మరి
మ ఇవ కట్ ని కా ఇవ ఐ తీసు ఊ కే వాళ్ళకి భయపడి ఎన్ని రోజులని దూరం ఉంటవే
కానీ మళ్ళ ఆమెకే మనం మంచినే ఉంటాం మనం లొల్లి పెట్టుకొని మంచినే ఉంటాం కాని వాళ్ళు మళ్ళ లల్లి పట్టుకున్నప్పుడల్లా బాధ గొడవలు అవుతాయి బాగా ఎందుకు
అదే వచ్చింది అమె బయక న అ అద ఒక నిమిషం అలైన్ల ఉండే కాదురా ను యాభై ఎమ్ ఈయాలీ ఆ ఎరవై ఇచి కట్‌లైట్ ఈయన్నా అళ పాటి తీసుకున్నళ్ భయ ఈయ్యి పడి టిస్కాన్ మికు మోట్టం నీ కొద్ద చెప్పే ఏ పే రిగలో ఒకటి ఒక్కొక్కసారి అర్ధం కాదు వీళ్ళు చెప్తే
ఆ
మ్ రవార
ఇరుజు మా హోస్టల్లో చికెన్
ఆ ఇంకేంది తమ ఇంటికా ఉంటే రో తినొచ్చు అస్లు
ఆస్టల్ కావటి వారనుకో సారిగా
ఇష్టమైనప్పుడు తే ఆయన ఇంటికాడ చేసుకుంటాం మనం ఎప్పటికీ
ఆ ఎప్పుడో ఒకసారి మ్మ్
ఈ ఫీజులు క ట్టాలంటే ఎందుకో ఇబ్బంది అయితున్నాల
ఒక్కడి ముగ్గురు పోయేటోలం గా వాటికి
ఆ
ఇక హైదరాబాద్ పెద్దమ్మ మం చిుగుందా అప్పుడు మా మొన్న వోచ్చినప్పుడు రాలేదు ద మీ ఇంటికి ఆ పెద్దమ్మ మంచి గుందా పెద్దమ్మ వాళ్ళ మనువడు గిట్లా
వాళ్ళు మంచినే ఉన్నారట. కానీ వాళ్ళ బిడ్డ బర్తె పాపం వాడు ఎటు పోయిండో తెలవదు. ఊర్ ఇడిస్ పెట్టి
అవునా
వాడు దొరక్కుతలేడంట ఇడీసీ పెట్టీ పోయిండట అంట బడ్కావ్ పాపం అల్లయ్య మంచోడు కాదు త కాదా
ఆ
తినే ముందే ఒక మాట అన్నాడట మా అందరు ఇన్న కు పాపం బాధపడి తినే పిల్ల ఒక్కది పోయ్య వళ్ళ రూమ్ తీసుకొని ఉంటారు కదా కిరాయికి ఒక్కతే పోయి ఉన్నద టిగా
అయ్యో ఇద్దరు పిల్లలు కదా
మళ్ళా మా హైదరాబాద్ పెద్ద మేళ్ళు ఇల్లు అమ్ముకున్నారు. అటా ఇయళ తెలిసింది.
ఆ
కొత్త ఇక్కడ ఉండేగా ఆ అదే ఇక్కడ వాళ్ళు సొంతం కట్టుకున్నాది. గవర్నమెంట్ వచ్చింది. కాకుండా హ్ ముప్పై ఐదు లక్షలకు అమ్ముకున్నడ్